నమస్కారమండి
నా వాయిస్ విన్పిస్తుందా మీకు
ఆ విన్పిస్తా ఉంది నా వాయిస్ మీకు విన్పిస్తా ఉందా
విన్పిస్తుందండి
మీ విలువైన సమయం మా కోసం కొద్దిసేపు కేటాయించగలుగుతారా
తప్పకుండా అండి
ఓకే ఏమిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు
నేను వ్యవసాయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నా అండి
వ్యవసాయమా ఓకే ఊ ఈ వ్యవసాయంలో హ్మ్ ఇంగ డిఫ్ డిఫ్ డి ఈ దేని గురించి సాయంలో తెలుసుకోవాలనుకుంటున్నారు
మామూలు వ్యవసాయంగా ఉంది దాంట్లో డిఫరెంట్గాంటే
అంటే డిఫరెంట్ అంటే మనము ప్రకృతి సిద్ధమైన వ్యవసాయము మరి నెక్స్ట్ అంటే పెస్టిసైడ్స్ యూస్ చేసి అలాగ ఉంటది కదా
అట్లేం లేదండి నచురల్ గురించి చెప్పండి మీకు తెలిసింది
న్చురల్ ఫార్మింగ్ హా నాచురల్ ఫార్మింగ్ అంటే మనము ప్రకృతి సిద్ధ ప్రకృతి దగ దగ్గర ను ప్రకృతి మనకు ఇచ్చే దాని నుంచి మనము తయారు చేసేదని నచు రల్ ఫార్మింగ్ అంటారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే వేప వేప అనేది చానా మనకు చనా రకాలుగా ఆయుర్వేదిక్ గా గాని పంటలకు గాని అంటే పంటల్లో చెడు పురుగులు తరిమేయడానికి అలా దానికి ఉపయోగిస్తార అనమాట వేపా మరి నెక్స్ట్ చెక్క వేప నుంచి చెక్క అనే వస్ తదర మాట వేప చెక్క అంటారు అది కూడా మంచిది అ ఉపయోగపడుతుది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫార్మింగ్ లో అనేది మనము ఫార్మింగ్ అనే తగ్గి పోతా ఉన్నట్లు అనిపిస్తా ఉంది ఎందుకంటే అిట్టుబాటు ధరలు రావడం లేదు కదా సో దానివల్ల ఫార్మింగ్ ప్రజెంట్ అయితే నాకు మా సైడ్ ఫార్మింగ్ అనేది తక్కువ అండి, ఫ్యూచర్ లో ఏమన్నా ఇంప్రూవ్ కావచ్చును
ఇంప్రూవ్ అవుతదండి
కే మీ సైడు ఎలాంటి ఓకే మీ సైడ్ ఎలాంటి పళ్ళు, అంటే మీ సైడ్ ఎలాంటి పంటలు పెడతారు
మా సైడు అంతా మా సైడ్ అంతా వరే అండి
వరేనా ఓకే
ఆ వర్లో కూడా టైప్స్ ఉంటాయండి ఏవో కొన్ని బీబిటీలు అంటారు కొన్ని ఏవో రక రకాలు ఉంటారండి బివిటీ అయితే ఒక సిక్స్ సి సిక్స్ మంత్స్ టైం పడతాయండి అవి అంటే పంట రావడానికి బీబీటిలో అలాంటివి అయితే ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ ఆఫ్ ఫోర్ మంత్స్ లో వచ్చేస్తాయండి
ఓకే ఆ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిస్ సైడ్ అలాంటివేనా లేకపోతే ఏమన్నా ఇంకా డిఫరెంట్ లైక్ అంటే రాగ్ మి ఇంగ్లీష్ లో మిలట్స్ అంటాం కదా తెలుగు తెలుగు లో ఏమంటారు చిరుధాన్యాలు చిరుధాన్యాలు అలా అవ అలాంటివి ఏమన్నా పండిస్తా ఉంటాంటారా మీ సైడు
అంటే బా పండిస్తారు అవి కూడా కానీ అవి తక్కువ అండి ఇది మేజర్ గా ఆ రైస్ అండి ఎక్కువ ఎక్కువ ఎ ఎక్కు పర్సెంట్ రైస్ పండిస్తరు అన్నా
ఒకే అంటే పత్తి అలాంటివి ఏమి ఉండదా
పత్తి ఆ పత్తి అస్సలు వండి యరండి మ
మనము ఇంగ్లీష్ తే మనం హార్ట్ ఆర్టీకల్చర్ క్రాప్స్ అంటాం కదా తెలుగులో ఏమో తెలుదు
కండి ఎవరు పండియరు
ఓకే ఓకే అంటే ఓకే పత్తి అంటే ఓన్లీ నల్ నల్లరేగడిలో పండిస్తారు ఇవొచ్చి ఓకే ఇంకా అండి ఇం ఇంకా ఏం తెలుసుకోవాలనుకుటున్నారు నాది దగ్గర నుంచి
మీ మీకే మెకేమన్న పొలం వున్ అన్నీ మీ మీరేం పండిస్తున్నారు ఒకక్కవేళు ఉంటాయి ఇప్పుడు
ఆ మా ఒకవేళ మాకు పొలం ఉండింటే మేము కూడా మంచిగా వ్యవసాయం చేసుకొని ప్రకృతి ఈ పరమైన అంటే ప్రకృతి పరమైన వ్యవసాయం మన ఇంటి తగ్గట్టుగా ఆ బియ్యం కానీ శనక్కాయలు అనీ అలాంటివన్నీ పండించుకొని ఇప్పుడు ఇంతకుముందు చిరుధాన్యాలు అలాంటివన్నీ పండించుకునే తింటే మనం కూడా చాలా ఆరోగ్యంగా, మంచిగా చాలా రోజులు జీవిస్తాగా అంటే మంచిగా హెల్త్ బాగుంటుంది కదా ఒకవేళ నాకు వ్యవసాయం ఉనింటే నేను అ అంటే పొలం ఉందొ లేదో మ్యాటర్ కాదు ఒకవేళ ఇన్ కేస్ నింటే నేను లాగా చేయగలా చేయాలనుకుంటా ఉన్నా అ ఒక అల మరి కొన్ని చెట్లు పెట్టుకొని మంచిగా మామిడి చెట్లు, సీతాఫలాలు చెట్లు, అలాంటివి అన్నీ మనం బయట నుంచి కొనపచ్చుకోకుండా చెట్లు కొన్ని పెట్టుకొని, మన ఇంటి తగ్గట్టుగా ప్రకృతివరమైన ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని నా ఉద్దేశం అందరికీ అలాగే చెప్తాను అలాగే చే కోండి మీరు కూడా ఫ్యూచర్ లో చేయాలనుకుంటే ఇలాగే చేసుకోండి
తప్పకుండా అండి
ఓకే ఇంకా మనకు అంటే నీకు తెలిసినది ఫార్మ్ వ్యవసాయంలో ఎన్ని రకాల ఫార్మింగ్స్ ఉంటాయాండి
నాకు తెలిసుదండి ఎన్ని ఉంటాయి ఎన్ని రకాలు ఉంటాయి మీకేమన్నా తెలిసే చెప్పండి
అంటే వ్యవస్ వ్యవసాయంలో అనేది ఒక రెండు రకాల, మూడు రకాల వ్యవసాయాలు చూడొచ్చు, ఒకటి ప్రకృతిపరమైన వ్యవసాయం మరి నెక్స్ట్ ఇంగ్లీష్కి తెలుగులో అవి ప్రకృతి పరమైన అంటారు, ఇంగ్లీష్ లో అంటే మనము నాచురల్ గా ప్రకృతి నుంచి సె అంటే తీసుకు కోకోకుండా మనంతాకు మనమే మనము డబ్బులు పెట్టి కొనకొచ్చు కుండేదాన్ని అది ఆర్గానిక్ ఆర్గానిక్ కాదు, దాన్ని ఇంగ్లీష్ లో కూడా నాకు తెలీదు, అంటే ఎక్కువ కెమికల్స్ యూస్ చేసి మనము పంట పండించుకోవడం వల్ల మనకు కూడా హాని జరుగుతుంది కదా దాన్ని ఏదో అంటారు నాకు కూడా తెలీదు అద ఒకటి
ఇప్పుడు అందరు అలాగే పండిస్తున్నారు కదండి
అలాగే పండిస్తా ఉన్నారు, కానీ అ అవి కూడా రేట్లు ఎక్కువైపోయినాయి కదా సో అందరూ కొంతమంది విలేజెస్ లో ఇలా చేస్తా ఉన్నారండి నాచురల్ గా చేసుకొని వాళ్ళు పంటని వాళ్ళకి ఖర్చునే తగ్గించుకుంటూ, ఆదాయం ఎక్కువ పొందుతా ఉన్నారండి.
పటికని నచురల్ గా అయితే ఎక్కువ వీళ్లుు రాదు కదండి, మనం అనుకున్నంత ఎగుబడి రాదు వీళ్లు రాదు.
ఆ అది ఆ కరెక్ట్ పన్ చెప్పారు దాని కోసం డబ్బులు పెట్టి ఎక్కువ కర్ చైనాబ్బానీ అని ఇలా ఇవన్నీ కొ కొంటా ఉన్నారు కానీ లాస్ట్ పంట ప వచ్చి మనము కోత కోసి పంట అమ్మేటప్పుడు మనకు సరైన మద్దతు ధర లేకపో పోడ లో రైతు చనా అన్యాయం అంటే ఏమంటున్నారు దాన్ని ఏమంటారు రైతు కు సరే నా గి గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల ఆ గిట్ గికట్టుబాటు ధర లేకపోవడం వల్ల చనా రైతు అనేవాడు కిందికి అలాగ వెళ్ళిపోతా ఉన్నాడండి
మీకు ఎట్లాండి మీ సైడ్ మీ సైడ్ వ్యవసాయానికి ఎలా అండి రైన్ రైన్ మీద డిపెండ్ అవుతారా లేకుంటే ఆ గ్రౌండ్ వాటర్ అండి బోర్లు ఇట్లా
ఆ అంటే మా సైడ్ వచ్చి తొండి ఫ్రోజెన్ డ్రయింగ్ వాటర్ మీద డిపెండ్ అవుతారు నెక్స్ట్ యైటి పర్సన్ పీపుల్ ఇప్పుల వచ్చి బోర్లా బోర్వెల్స్ మీద డిపెండ్ అవుతారండి కొన్ని ఇంకా సమ్మర్ సీజన్ వచ్చేసరికి ఒకవేళ వా రక్ కాకుండా బోర్వెల్స్ లో నుంచి కూడా వాటర్ రాకపోతే అంటే రైన్ రాకపో డా మరి నెక్స్ బోవెల్స్ లో వాటర్ రాక ఉన్నా ఉండిపోతే ఇం ఫార్మింగ్ అనేది ఉండదండి మా సైడ్
బా ఉంది మా సైడ్ అయితే మాకి చెరువు ఉందండి
ఒకే
అక్కడ చెరువు నుండి ఇం ఎనీ టైమ్ బోర్వెల్స్ లో ఎట్ వాటర్ చెరువుంద అంటున్నా కాబట్టి గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ బాగానే ఉంటందండి అలా కాకపోయినా తూములు ఉంటాయండి తూముల నుండి కాళలు ఎత్తుతారు ఆ జస్ట్ ఆ కాలం నుం అయినా పెట్టుకుంటామండి
మా సైడ్ కూడ చెరువులు ఉన్నాయి చెరువుల వల్ల తంపు వచ్చి బోర్లకు వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటది అనమాట గ్రౌండ్ లెవెల్ వాటర్ ఇంక్రీజ్ అయ్యి అలా అవుతాయి అంటే ఆ కొన్ని అంటే వ్యవసాయంలో మీకు తెలిసిన కొన్ని వ్యవసాయ పరికరాలు ఏమేం ఉపయోగిస్తరు కొన్ని చెప్పండి నాగలి ఓకే
పర కొడవలి పార
ఆ ఓకే
వేనాండికా ఇప్పుడంతా ఇగని ఎవరు ఇచ్చరు మొత్తం ట్రాక్టర్ వచ్చినంది అంత అంతని దన్కనామి
అవునండి అడ్వాన్స్డ్ ఫార్మింగ్ అవునవును అడ్వాన్స్డ్ ఫార్మింగ్ జరుగుతంది కాబట్టి ఇవన్నీ మనం మర్చుకోవచ్చు ఫస్ట్ మనకి ఫార్మింగ్ అంటే గుర్తుకొచ్చేది ఎద్దులు ఆక్స్
అవునండి
ఆ ఎద్దులు నాగలి ఆ రెండు లేకకుంటే అవును ఎద్దులు నాగలి లేకుంటే ఎద్దులు నాగలి బండి ఆ ఈ త్రీ లేకపోతే ఫార్మింగ్ అనేది లేదు అంటే ఫస్ట్ లో
అవున అండి
మెయిన్ ఇంపార్టెంట్ అండి పెరు సా అంటే ఇప్పుడు మీకు వ్యవసాయం అంటున్నారు కదా వ్యవసాయంలో మీరు అంటే అంటే మనము స్ట్రెంగ్త్ అంటే భూమి చాలా బలంగా ఉందా లేదా అంటే మీరు ఉందా లేదా అని తెలుసు డానికి మీరు ఏం చేస్త ఫారండి ఆ అంటే ఇన్ ఇంగ్లీష్ హౌ టు
ఆ వీళ్లు ఏ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారండి వాళ్ళని పిలిపిస్త స్తే వాళ్ళొక దగ్గర వి షేప్ లో అనేది ఇట్లా లా విషేప్ లో తొవ్వుతారండి అంటే విషేపులతో డిగ్ చేసి అక్కడ ఉన్న మట్టిని తీసుకొని ఆ సాయిల్ని అట్ల టెస్ట్ చేస్తారండి అక్కడ అట్లా ఒక పొలంలో ఓ గా ఫోర్ ఫైవ్ టా ఆ ప్లేసెస్ లో అట్లా తీసుకుంటారు తీస్ కోని ఆ దాన్ని బట్ టు చెప్తారండి అది అంటే ఆ ఆసిడిక్ గా ఉందా బేసిక్ గా ఉందా దాని ఏం వాడాలి ఆ ఏం పంటలేస్తే బావుంటాదని చెప్
ఓ ఆ మరి మీరు ఉ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒకవేళ మొక్కజొన్న పెట్టాలన్నా లేకపోతే ఏదన్నా సంథింగ్ సీడ్స్ తో సీడ్స్ క్రాప్ పెట్టాలంటే మీరు ఎలాగా అంటే లైక్ అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తారా లేకపోతే మీరు పాత పద్ధతులును పయోగించి సీడ్స్ ఏ
నా నాకేం తెలీదండి దాని గురించి ఐతే పెద్ద ఐడియా లేదు
అంటే ఆ ఐడియా కాదండి అంటే పి నా క్వశ్చన్ అర్థం కాలేదునుక్ అంటా మీకు అంటే ఈ సీడ్స్ ఇప్పుడు మనము భూమి లేకి పెట్టాలంటే మీరు అంటే భూమిలోకి నాటాలంటే సీడ్స్ మీరు ఎలాగా ఉం ఆ ఇలాగ అడ్వాన్సడ్ టెక్నాలజీ యూస్ చెస్ స్తారా లేకపోతే పాత పద్ధతులను ఉపయోగించి మీరు
లేదండి పాద పద్ద నార్మల్ గ మనుషులతోనే న టిస్తామండి
హ్మ్ ఇప్పుడు మనకు అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల కూడా ఫార్మింగ్ చాలా ఈజీ అవుతుంది కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి
అంటే అయితుంది గనీ లేబర్ లేబర్ కట్ అయిపోతారండి బట్ కానీ అంత ఎఫిషియన్సీ ఉండదండి
ఒకే
ఏ ఏడో ఒక దగ్గర ఇప్పుడు మా ర పాడిన్ కోసే మిషన్స్ వచ్చాయండి అవి కోస్తున్న ఇప్పుడు మామూలు దాని ఆ మిషన్ వైబ్రేషన్ కి ఆ ఈ గ్రెన్స్ అనేవి రా కిందకి రాలిపోతున్నాయండి అట్ల కొన్ని అంటే తొందర అయిపోతది వర్కు బట్ కానీ అట్ల గ్రైయిన్స్ కొద్దిగ రాళ్ పోతయి కదా అండి
అవునవును ఒకే అట్లయితే మీరు అడ్వాన్స్ టెక్నాలజీ యూష్ యూస్ చేయాలనుకోడం లేదు
అంటే క్కో యూస్ క్కో ఒక్కో దగ్గర యూజ చెస్ చేసుకోవాలి ఇంకా ప్రతి దగ్గర అని కాదండి హలో హలో